తోకా
ఆ చెప్పురా ఏం చేస్తున్నవ్
ఏం జేయట్లే ఇప్పుడు మనం స్టడీ గురించి ఆ ఆహా లేదు లేదు ఇంట్లోనే రూమ్ లోనే ఉన్న హాస్టల్లో
హాస్టల్లో ఉన్నావా ఏం చదువ్ కుంటున్నవ్
ఇప్పుడు ఎం బీజ్ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుకుంటున్నా
ఆ
హ్మ్ మీరు ఎక్కడఆ స్కూల్ డేస్ లోనే బాగుండే, స్టడీ అయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో అన్నీ, స్కూల్ డేస్ లోనే బాగుండే
ఉ అవును నేను గుడా డిగ్రీ వరకు చదువు ఉన్నానూ స్కూలై తే మా ఇంటి మూందే ఉండే
ఉమ్ నాగ్గూడా అంతే స్కూల్లో ఒక సెవెంత్ వరకి నేను ఇంటి దగ్ గ్గరే చదువుకున్నానూ ఇంంటి దగ్గరే ఉంటది స్కూలు ఆ త్రోత్ ఇంకా యేత్ నుంచ్ కీ టెన్త్ వరకు వేరే స్కూల్లో
ఆ మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఇదే ఇల్లు ఇదే స్కూల్ టెన్త్ వరకు ఉండే గవర్నమెంట్ స్కూల్. అప్పుడు ఇక ఈ ముందే కాబట్టి అప్పుడు ఓ టెన్ కి స్కూల్ ఉండేది కదా అప్పుడయితే ఇంగా నైన్ థర్టీకల్ల వెళ్లేది టు ఉంది కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఇంగా ప్రేయర్ అయినంక తర్వాత లెవెన్ థర్టీకిి మళ్ళీ బ్రేక్ ఇస్తరు బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేది బ్రేక్ ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి, అప్పుడు మా నానమ్మ ఉండేది మా నానమ్మ ఆ టైమ్ లో అప్పుడు పూజ చేసి కొని టీ తాగుతది అప్పుడు వెళ్ళి మళ్ళీ, టీ దాగి మళ్ళీ వెళ్లిపోయేది టీ తాగి లేదన్న అన్నం ఉంటే అన్నం తిని, మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయేది లోపలి క్లాస్ లో
మ్
మ్
అవునవును మేమ్ కూడా అన్నయ్య మాకైతే ఎయిట్ కి సెవెన్ నైన్ కి ఉండేది, వన్ అవర్ వన్ అవర్ ఉంటది ప్రేయర్ వన్ అండ్ హాఫ్ పవర్ ఉంటది రే ఇంటి దగ్గరే కాబట్టి వచ్చి లంచ్ బ్రేక్ లో వచ్చి లా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ తో పాట్ ట్ తినేవాల్ లేదంటే మమ్మీ వ చిచ్చేది
ఇంకా మి మేము అలా కాదు మేమైతే ఎంచక్కా ఇంటి ఎదురుగనే కదా స్కూలు మ్ మాకు అప్పుడు వేరే పక్క ఊరు నుంచి కూడా వచ్చేది పక్క ఊర్లో సెవెన్స్ దాక్ క్క ఉండేది ఈమ్ ఇక్కడ మాకేమో టెన్త్ వరకు ఉండేది అప్పుడు ఆ ఫ్రెండ్స్ బాక్స్ తెచ్చు కొంటారు కదా అప్పుడు మా ఇంటికి వచ్చి పలుకు చ్చాంది నేను మాతో కల్సి అప్పుడు మేమైతే ఒక ఫోర్ మెంబర్స్ ఉండేద్ ది మంచిగ కలిసి అప్పుడైతే నెను మా స్కూల్వెని తాలే కాట్టి తినేసి ఏం చేసేదాన్ని ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిఎయేదాన్ని మళ్ళి ఆమె తిన్నంక అ మేమిద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ ఉంటయి, ఆమె వాళ్ళ ఇంటికెళ్ళేది మళ్ళీ ఆమె ఆమె తిన్నంక మళ్ళింకో ఫ్రెండ్ ఉండేద్ ఇంటి ముందు స్ కూల్ వెట్టుకొని మళ్ళీ ఊర్చివరికెళ్ళేదాన్ని ఊర్చివరిక్ కెళ్ళి మళ్ళి ఓ ఫస్ట్ బెళ్ల్ళవుతుది కదా, ఫస్ట్ బెల్లు వన్ కు ఫస్ట్ బెళ్ల్ళయితది ఫస్ట్ వెళ్లి సెకండ్ బెల్ అయ్యేసరికి మళ్ళీ అందరం కలిశొ చ్చి క్లాస్ రూమ్కు ఎళ్ళే దా డే ఇంటి ముంద స్కూల్ వెట్టుకొని ఊరవ్తలకెళ్ళి ల నలుగులం కలిశొచ్చేది
ఎంత వర్కుంటది స్కూలు ఫోర్ థర్టీ త్రీ వరకు వుంటదా
పోర్ వరకే అప్పుడు గవర్నమెంట్ స్ స్కూల్ కదా అప్పుడు ఫోర్ వరకే
ఓకే టెన్త్ లో కొలే ఇట్ల హ ఎదైనా వెళ్ళే వాళ్ళ ట్యూషన్ కి
మకు టూషన్స్ అవి ఏం తెల్వదు టూషన్స్ అవి ఏం తెల్వదు మాకు ఆ ఇంటి దగ్గ దీని మ అంత కైతే ఆ ఇగ డౌట్స్ చని ఉంటే స్కూల్ అయిపొయినంక ఇంటికొచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్న తినేసి మళ్ళీ అ ఏదన్న ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళైనా ఫ్రెండ్ దగ్గర కూర్చొని రాస్ కొనేదిల్య వాళ్ళ బుక్ తీసుకొని రాస్ కొనేది ఆ ఊర్లో
టెన్త్ తర్వాత ఇంటర్ చేసారా ఏమ్ చెసారు
ఆ ఇంటర్ చేసాను టెన్త్ తర్వాత ఉంట బీకామ్ తీసు ఎందొ అన్నాడు
ఓకే బై బైపిసి నా ఇంటర్ లో
మ్మ్ హ్మ్ సిఇసి తీసుకున్నావా ఇంటర్ లో డిగ్రీలో బీకమ్ తీసుకున్నా బ ఇక ఇంటర్ హస్ట హస్టల్ ఉండెది అప్పుడు ఆ ఫ్రెండ్స్ అక్కడ బాగా ఉండే అట్లు ఆ స్కూల్ లైఫ్ కాలేజీ లైఫ్ ఆహ లేదు డిగ్రీ మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ లో చేసేది డేస్ కాలర్ మళ్ళీ అప్పుడు
ఓకే
ఆ అప్పుడు ఇక బస్ కి వెళ్లేది దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ పడుతు అప్పుడు బస్కి వెళ్ళలేది డిగ్ గ్రీకి ఇంకా కానీ ఆ స్కూల్ లైఫ ఆ లేదేం చేయలేదు ఉ తర్వాత ఇగ మరేజ్ ఉ మ్యారేజ్ ఉ హు ఆ ఏం లేదు, జాబ ఏం చేయలేదు. ఇంట్లోనే ఉంటాను.
ఓకే
ఉ కానీ ఎంటైనా స్కూల్లైఫ్ లైఫ్ చాలా బెటర్ ఇప్పుడే ఉన్నది ఏనికంటే అదే బాగుంటే అలాగే అది లేలక్కి అలాగే వెళ్ళిపోతే బాగుండ అనిపిస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్
స్కూల్లోనే మంచిగా అనిపిస్తుంది.
ఆ అందరి తో ఆడుకునేది అవన్నీ గుర్తుకు వస్తే అసలు అలాగే ఉంటాయి. పో పెద్ద కాకపోతే అని సరి హుహుహు కానీ బాగాడికినే వాళ్ళ మస్ స్కూల్లో కరాట నే కరాట నేర్పిచ్చేది. ఆ మల్లేష్ ఎక్స్కర్షన్స్ కి ఆ తీసుకెళ్ళేది.
అవును ఎక్స్ప్రెషన్స్, ఎగ్జిబిషన్స్ ఆ అవన్నీ ఉండేవి.
మావ్ ఊ మళ్ళీ పక్కన నుంచి రె రెండు ఊర్లు ఉంటాయి. పక్కన రెండు ఊర్ల నుంచి వచ్ చేరిస్ స్కూల్ కి, మళ్ళీ టెన్త్ కు వేరే దగ్గర సెంటర్ పడేది మాకు ఊ ఆ ఆసలు సెవెన్త్ క్లాస్ లో బోర్డు యే ఉంద్య ఉండేది అప్పుడైతే బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడైతే ఫ్రెండ్షిప్ అప్పుడు ఓ ఎగ్జామ్స్ అప్పుడే తో ఒకరి బుక్ ఒక్కొకరు దొరకకుండా, ఒక్కరిది ఒక్కరికి తీసుకొని రాసేసే వాళ్ళు మొత్తం. అప్పుడు ఆ ఆ ఆ కాని అప్పడి గుర్తుకొస్తానే బా బా బాగుంటది అనిపిస్తుది ము మీరు ఫ్రెండ్స్ తో ఎలా ఉండే ఏ
ఆ బాగుండ్యా మా ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ ఉంటుంటే ఇప్పుడు కూడా ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళతోనే కొంచెం కాలేజ్ బాగాలేకపోయినా కూడా ఫ్రెండ్స్ తో మంచి గా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ అ ఆ ఇక టెన్త్ లో అయితే కాలేజ్ స్కూల్ అయిపోయిన ఒక పానీపూరి బండి ఉంటుంది అక్కడ నేను మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటున్నే తో మేము ఇద్దరం వెళ్ళి పానీపురి తినేసి, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతునే నేను మా ఇంటికి వచ్చేసి పోతనూ ఊ మాకు యే టెన్త్ ఎంత కాబట్టి టెన్త్ లో అయితే స్కూలోనే ట్యూషన్ చెప్తున్నే ఎయిత్ వరకు అక్కడే ఉంటుండే స్కూలో టెన్త్ లో మార్నింగ్ ఎయిట్ కె లే మళ్ళీ ఈనింగ్ ఎకొచ్చే వాళ్ళం ఇయ నోట్స్గా ఆహ లేదు ఇప్పుడే హాస్టల్ ఇ ట తర్వాత ఇ హాస్టల్ ఫార్మస మ
ఆ
మ్
ఈ ఇయర్ అయిపోతే నెక్స్ట్ జాబే ఇగ
ఆ నెక్స్ట్ లేదు కోడింగ్ కోచింగ్ తీసుకుంటార్ మెడికల్ కోడింగ్
హ్మ్ ఆ కోడింగ్ కే మ్మ్ మాకు ఉన్నారు మా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంబిబిఎస్ చేత్తాళ్ళు, మ్మ్ హ్మ్. మ్మ్ మా ఆడ్ పచ్చు వాళ్ళ కూతుర్లు
ఓకే ఆహా
మ్మ్ ఇంకా చిన్నప్పుడు సైకిల్లు సైకిల్ వేసుకొని హ్హ్ హ్మ్ ఫ్రెండ్స్ తో మంచిగా తిరిగి మ్మ్. ఆహ
మ్మ్
మాకప్పుడు గవర్మెం ట్ కూడ ఒకటే ఆ టూ కిలోమీటర్స్, త్రీ కిలోమీటర్స్ ఉంటే అప్పుడు వెహికిల్ సైకిల్ ఇచ్చారు కదా, ఆ అప్పుడు సైకిల్ వేస్ కొనిచ్చేద అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు సైకిల్ ఎ కొని వచ్చేది మా ఫ్రెండ్స్ అందరు పక్క ఊర్లోంచి, వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న మా ఇంటికి తీసుకొచ్చుకొని కూర్చిట్టుకు కొని బక్ తినేటప్పుడు వాళ్ళ కర్రీ మాకేసుకొని, మా కర్రీ వాళ్ళక వేసుకొని, తినేది గేమ్స్ ఆడిపిస్తున్నప్పుడు కూడా మంచి అ ఎ సంక్రాంతి వచ్చే ముందు గేమ్ పెడతారు స్కూలో రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ కి గేమ్స్ పెడతారు అప్పుడు స్కిప్ పింగు ఇవి బాగా ఆడేది ఆ కబడ్డీ ఖోఖో
పల్చ కబడి కోకో రన్నిింగ్ రేస్ మేం గూడ వెళ్ళాం స్కూల్ లో ఒకటి ఎ తేలుకత అనేసి ఉంటుంది ఒక ఉ కబడ్డీ ఎల్లాం
మాకు అక్కడే గ్రౌండ్ తీసు కెళ్ళి ఆడిపిించేవాళ్ళు ఫెస్టివల్ ముందు సంక్రాంతి ముందు అయితే కంపల్సరీ ఆడిపించేవాళ్ళు, ఆ అప్పుడు తర్వాత గె
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గేమ్స్ అన్ని ఇంకా కబడ్డీ ఖోఖో చీర అన్ని ఆ గేమ్స్ ఆడిపిస్తా ఉంటారు, లెమన్ అండ్ స్పూన్ వచ్చినావు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇంకా ఉంటు అ
అవును
ఉ
మా మాకు కూడా ఇ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఆ రిపబ్లిక్ డే రోజు ఇచ్చేది మ్ గేమ్ సయ పిచ్చి రిపబ్లిక్ డే రోజు గేమ్స్ ఇచ్చేది మ్ ఆ ఓకే